హలో
ఆ చెప్పండి హలో ఈవినింగ్ ఈవినింగ్ అయింది కదా అండి చాయ్ పెడదామని చాయ్ పెట్టుకుంటున్నామండి మీరేం చేస్తున్నారు
టీవీ చూస్తున్నమండి పిల్లలుస్కూల్ కు వెళ్ళార తిన్నమండి
ఆ పనులన్నీ అయిపోయి పిల్లలు స్కూల్ వెళ్లారు ఈవినింగ్ వస్తారండి ఉ ఆ వెళ్ళారండి
తీసుకొని రావాలా వాళ్ళు వస్తారండి
ఆ వెళ్ళాలి ఒక పాపేమో బస్ క వస్తుంది బాబుమో తీసుకొని రావాలి చిన్నపిల్లలడ అండడి బాబు కూడా నర్సరీ అండి చిన్నపిల్ల కడే
ఏం కూరుండారు
ఇవాళ టమాటా కోడిగుడు వండామండి
హుహు
ఇంటి వందిట కట్టామాట వచ్చా కట్ ప వెళ్తారు వాళ్ళకి స్నాక్స్ పెరి చేస్తేగా పాపక్కతే వెళ్తుంది ఆ బాబు ట్యూషన్ కెల్లాడు ఇట్లోనే ఉండడు బాబు చినిపిల్లాగాేడే కదా పప్పనించడం ఎందుకని పంపిస్తలేను
అవునా
ఆ ఇంకా ఏం చేస్తున్నారంండి
ఇస్తున్నా అండి
పండుగలు ున్నగా ఏమైన్నా ప్రిపేర్ అవుతున్నారా అంటే ఏమనా చేస్తేందుకు రెడీ అవుతున్నారా
ఆ ఉగాదిగా ఉగాది ఫస్ట్ పండగ కదా
ఉ
ఆ ప్రిపేర్ చేసుకోవాలి ఇగ అన్నిీ
ఉహుమ్
మీరండి ఉంటారా
ఏం లేదండి
మ్ హలో పాప ఏ క్లాస్ అండి
పెద్దదే అండి పాప ఆ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది పాప వాళ్ళకి సిీబిఎస్ సిలబస్ అండి లేదండి ఇంకా రాలేదు మ్ వాళది ఆ ప్రీ ఫైనాల్ ఇంక కాలేదండి
మ్ ఎప్పటి నుంచో
ఆ ఏమో ఇంకా సమ్మర్ హాలిడేస్ కన్నా ముందే ఉంటది కదా ఇంకా హఫ్ డే స్కూల్సే స్టార్ట్ చేయలే మా పిల్లలకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి మ్ ఇంకా చెప్పండి
హలో టూర్కి వెళ్తున్నారాండి సమ్మర్ ఎటు అయినా వెళ్తున్నారా
ఆ సమ్మర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము
బాబు మంచిగా ఉన్నడండి
ఆ బానే ఉన్నది